ఆ విన్పిస్తుందా
ఆ వినిపిస్తుంది.
ఎలా ఉన్నారు.
మేం బాగున్నాం. మీరేలా ఉన్నారు. తిన్నారా.
ఆ తిన్నాను. నువు తిన్నావా.
నేను తిన్నాను. ఏం చేస్తున్నారు.
ఏం లేదు. ఖాళీగానే ఉన్నాను.
ఓహో
మీరేం చేస్తున్నారు.
నేను గిట్లా ఖాళీగానే ఉన్నాను.
మ్ హు ఈ రోజు ఎలా ఉంది.
ఈ రోజు చాలా బాగుంది. మీది మీ రోజు ఎలా ఉంది.
ఈరోజు బానే ఉంది. ఈ రోజు పండుగ కదా
అవును ఈ రోజు ఉగాది పండుగ. అందరిం ఇంట్లో ఉగాది పచ్చడి చేసారు.
మీరు చేశారా.
మేం చేస్తున్నాం.
అవునా అది ఎలా చేస్తారో మీకు తెలుసా
నాకు తెలవదు కానీ మా అమ్మ గారికి తెలుసు
అది చేసేటప్పుడు మీరు చూడలేదా
నీ చూడలేదు కానీ నాకు ఒకటే తెలుసు మామిడి కాయిని కోషి పెడితే అమ్మ చేసేస్తది
అవునా నువ్ మామిడికాయ కోస్తవ
కోస్తాను మీరు కొయ్యరా
మేము కట్ చేస్తాము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాము
ఓహో అవునా
అవును మామ్మిడికాయ ఎక్కడ్ నుంచి తెచ్చారు
తోటలే కెల్లి తెచ్చాము
మీకు తోట ఉందా
కాదు తోటనే ఉంది
ఏంది
మాకు తోటనే ఉంది ఒక పెద్ద వంద ఎకరాల తోట ఉంది
నిజంగానా మీకు తోట ఉందా
అవును మాకు మొత్తం నాలుగు తోటల్లు ఉన్నాయి ఒక్కొక్క తోట వంద ఎకరాలు ఉంటాయి
అవునా మీకు ఏమేమి తోటలు ఉన్నాయి
మాకేమో మామిడిక్యాయ్ తోటుంది జామకాయల తోటుంది అరటికాయల తోటుంది అలాగే మన ఈ పైనాపిల్
ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందామా
నిజాలే మాట్లాడుతున్నా
అవునా ఇది చాలా మంచి విషయం
ఉహ్మ్ మీరేం చేస్తున్నారు మీ ఇంట్లో ఉగాది పచ్చడి చేయలేదా
చేశాము
మాది మీకు తెలుసా ఎలా చెయ్యాలి
నాకు తెలుసు కొంచెం కొంచెం ఎలా చేయాలి అని
చెప్పండి